హలో హలో
హలో నమస్కారం అండి
నమస్కారం అండి చెప్పండి
ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నారా
చాలా బాగున్నామండి
చాలా బాగున్నారా
చాలా చాలు బావున్నాం ఇప్పుడే వర్షం పడింది కదండి
అవునా అండి ఓకే బాగుబడిందా అండి వర్షం
బాగ పడిందండి అందుకే ఇప్పుడు ఇంకా పొలాల్లో పంటలు ఏయచ్చన్న ఆనందం అనమాట
ఓకేకే ఏం పంటలు వేస్తున్నారండి వర్షం పడింది కదా అంటే దాన్ని అంతా దుక్కి దున్ని సాగు చేసారా
అంత అయిపోయింది అంటే నిన్న వర్షం పడింది బాగా ఈ రోజు కు పడింది దున్ని పెట్ ట్టమనమాట చెనికాయలేద్దామని చెప్పేసి
ఓకే అండి శనక్కాయ వేస్తా ఉన్నారా
ఉమ్ చినిక్కలేస్తాం మేము వర్షాని మోస్ట్లీ చనక్కాయలే ఇష్టమండి మాకు బోర్ లేదనమాట ఒక తో ఒక పొలంలో చనక్కాయే అనమాట వర్షానికే వేస్తాం.
అంటే వర్షం అంటే చనక్కాయలు అంతర పంట ఏం తే అంతర్ పంట ఏం వెయ్యరా
హ్మ్ కందెస్తాం కంది గుడా నీళ్లు లేకున్నా వస్తది కదా అందుకని కందెస్తాం.
ఆమ్దం పొయ్యరా మీ సైడు
ఆముదం వేస్తాం కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి చి ఇంకా కంది ఉందనమాట ఆమ్దం వేయ్యలేదు.
ఓకే అండి
హ్మ్
హ అంటే ఇప్పుడు ఇప్పుడు రడి వేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నారా శనక్కయలు మరి
హ్మ్ ఇంకా మొన్ననే అండి అన్ని వొలిపించినం శన మక్కలన్ని ఒలిపించి జల్లడ పట్టించి అన్ని తినాలని ఏరు పెట్టుకున్నాం అనమాట చెడి
ఓకే అండి ఓకే శనక్కాయ ఒకటేనా లేకపోతే ఇంగ ఏమన్నా అంటే ఇట్ల కాయగూర పంటలు కూడా పెడతా ఉన్నారా
కురగాయల్ పంటల్ నార్మల్గా ఎప్పుడు వేసా ఉంటాం అండి అప్పుడ కొబ్బరి తోట్లో
ఓకే అండి అంటే మంచి దిగుబడి వస్తా ఉంటాయా కాయగూర్లు
మంచి మంచికి ఏం లేదండి సగం పురుగు తింటే సగం సగం మనకోస్తది అంత మంచికి రాదు పర్లేదు
మీర్ పురుగు తినిండేది మంచిదే అని అంటారు కదండి
అట్ల అని పురుగు తినిండేట్ మనం తినలేం కదండి
అంటే మీరు ఇప్పుడు అగ్రికల్చర్ అంటే ఫ వ్యవసాయంలో మీరు ఆ ఏమంటరు
ఆ
ప్రకృతి పరమైన మందులు వాడతారా లేకపోతే కొన్ కొన్కోకొనోచ్చి ఆర్ ర రసాయనాలు ఏవి వడతారు మీరు మీరెందుకు మీర్ ప్రిపేర్ చేసినట్వి వాడతరు
ప్రిపేర్ చేసుకునేంత ఒపికెడుందండి అంటే ఒక్కొ ఒకసారి ఇవి ఆవు పేడ, ఆమూత్రం ఇవన్నీ వేస్తంటాం కనీ కని రసాయన గొపురాలు వాడుతున్నాం దీట్లకి మాత్రమే పని కాదు కదా ఆ విర్యాన్ని కలుపు టిదే అన్ని కలిపి ఎతంటే ఏదో పట్టుకుంటది.
ఓకే అంటే ఇంకా అంతేనా వ్యవసాయంలో ఇంకా అంటే మనకు ఉన్నాయి కదా ఏమంట్రు ఉద్యాన ఇంగ్లీష్ లో ఏమంట్రు హార్టి కల్చర్
ఆ కరెక్ట్ కరెక్ట్ మాక్ ఆ ఉన్నాయండి మాది ఉన్నాయి హ్మ్ పండ్ల చెట్లు గుడా ఉన్నాయి అంటే మామిడి చెట్లు ఉన్నాయి దానిమ్మ చెట్లు చిన్ని చెట్లు అన్నీ ఉన్నాయ అన్మాట ఇంకా మొన్ననే ఆ చిన్ని చెట్ల పర్లేదండి చినిపల్ల అయితే పెద్ద కాపురాలేదు ఈసారి అంటే చిన్నగా వచ్చినయనమాట కా పలన్నీ మన్న కటింగ్ అయిపోయింది ఇట్లో ఇప్పుడు అన్దటింగ్ ఏచువల్లి రెస్ట్ లో పెట్టాలి కొన్ని రోజులుగా
ఓకే అండి అంటే ఇప్పుడు పంట అయిపోయింది కాబట్టి మరి నెక్స్ట్ పంట కోసం మరి ఫస్ట్ నుంచి చేయాలన్నమాట
అంటే ఇప్పుడు ఇంకా అంతా పక్కన గుంతలు తవ్వచ్చి ఎరువు లే పించి కాపుకు పెట్టుకోవాలి అంటే రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా అంటే చెట్టు స్ట్రాంగ్ అవడానికి
ఓకే ఇంకా అండి ఇంకా ఏమేమి వేస్తా ఉంటారు మీరు మీ సైడ్ ఓన్లీ ఇవి కాకుండా చిరుధాన్యాలు పంటలు కూడా వేస్తా ఉంటా అంటారు
వేస్తారు వేస్తారు అంటే నువ్వులే వేస్తారు సద్దులే వేస్తారు స్తారు జొన్నలు వేస్తారు కుర్రలు వేస్తారు ఇవి కూడా పానీ పండిస్తుంటారు అంటే ఎక్కువగా మేము దానిమ్మ తోటలే ఎక్కువ ఉంట దానిమ్మ మాత్రమే ఎక్కువ పండిస్తాం అనమాట దానిమ్మ వరి అంటే దానమ్మకయితే భయంకరమైన మందులు కొట్టాలన్నమాట ఉండే సంవత్సరానికి ఒకక్క కాప్ మాత్రమే వస్తుంది
అవునా కానీ ఈ రేటు కూడా మంచిగా ఉంటాయి ఈ పెట్టుబడి కూడా అంతే అవుతాదండి మా సైడ్ కూడా చనా ఉన్నారు కదా చనా మంది పెడతా ఉన్నారు చాలా రోగాలు ఎక్కువ అండి దానికి మాత్రం చిన్న పిల్లల్లా చూసుకోవాల దాన్ని మాత్రం చిన్నపిల్లలన్నా కొంచెం వొదిలిపెడితే గాయం మాగైతే అదేమో దానికి అస్సలు కాదు
మన్స్ వచ్చిందంటే ఇకా అయిపో అ పంట నాశనం ఇంకా ఇంకా చెట్ల మొత్తం మొత్తం జబ్బు లేచిపోతాయి
మా సైడ్ చూస్తున్నా ఏదైనా కూడా ఒక పడు అంటే బాగా తీసుకుంటారు దాంట్లో దా ఆ దానిమ్మకాయలు
అంటే జాగ్రత్తగా చూసుకుంటే మంచి మంచిగానే వస్తుది కానీ వన్స్ ఏమన్నా అంటే బాక్టీరియా అనేది స్ప్రెడ్ అయితే మాత్రం దాన్ని కంట్రోల్ చేయలేం అనమాట కంట్రోల్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతది లేకపోతే బానే ఉంటుం ది అంటే దాంట్లో బాగానే వస్తుంది అనమాట అంటే పెట్టుబడి కూడా బాగానే వస్తుది లే ఇంకా మాకు మామిడి చెట్లు ఉన్నాయి మాముడి చెట్లు అయితే ఇంకా ఇంటికి సరిపడా వస్తాయి హలో హలో